హలో
హలో నమస్కారం అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు తిన్నారా ఏం చేసుకున్నారు ఈ రోజు కర్రీ
ఈరోజు ఈవినింగ్ పన్నీర్ చేసామండి పన్నీర్ కర్రీ
పన్నీర్ కర్రీ ఓకే తింటారా అండి మీరు పన్నీర్ ఇవన్నీ న్యూ ఐటమ్స్ అన్ని ట్రై చేస్తారా ఇంట్లో
ఆ ట్రై చేస్తామండి
ఇంకా అలానే చేస్తారు ఇష్టమా మీకు పన్నీర్
ఆ ఇష్టమండి
ఇష్టమా ఏమేమి తింటారు మరి మీరు వెజ్ నాన్ వెజ్లో ఉమ్
అవునా
ఉమ్ అవునా ఎందుకు మటన్ లైట్గా మటన్ ఫిష్ తింటారు మరి చికెన్ వేడి కదా చిక్ కెంతగున మరి మటన్ తిన్నా వేస్తేనా మంచిగానే మోస్ట్ ఎన్ని ఎక్కువ చాలా మంది చికెన్ ఎక్కువగా ఇష్టపడదారు ఈ నాన్ వెెజ్ లో
అవునండి
ఇంకేంటి ఏం చేశారు మరి ఈ రోజ అంత
ఈ రోజు ఏం లేదండి ఉట్టిగానే కూసున్న కూర్చున్నాను చిన్న చిన్న పనులు ఉంటే చూ
అవునా ఉగాది కదా మరి ఎవరు ఏమి చేయలేదా మరి ఈ రోజు
అహ లేదండి
ఉన్నారా ఈరోజు ఫంక్షన్ ఎలాబ్ ఎలా ఉంది థ్యాంక్స్ టు యుఅండి వెళ్ళిరండి బెస్ట్ ఆఫ్ లక్ ఈ రోజు మాకు కొంచెం కష్టమే అనిపించిందిండి చాలా తక్కువుంది ఈరోజు ఎందుకంటే ఎండ చాలా ఉంది మాది సైడ్
ఊహు
ఎండ చాలా ఉంది అసలు కొంచెం వాటర్ ఫీల అయ్యాం ఆకలయింది ఈరోజు ఏమైందంటే మేము ఖమ్మం వెళ్ళాం అన్నమాట రంజాన్ షాపింగ్ కి అయ్యో నేను షాపింగ్ కి వెళ్ళేసరికి ఎండకు తిరగడం బాగా అయితుంది ఇగ ఇగ ఆ ఇగ డష్ పబ్లిక్ మొత్తం అందులో వెతకడం తీసుకోవడం చ చాలా కష్టమే ఈ రోజు ఇబ్బంది అని పించింది కొంచెం రోజా మేము నిన్న సాయంత్రం ఇత్రం ఖమ్మం వెళ్ళామండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళాక ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ అనే సి పెద్ద మాలు ఉంటది
ఊ
అ మాళ్ళో రంజాన్ సేల్స్ అనే సి వేసారు చూసాం ఒక టూ ప్లాజా సెట్స్ తీసుకున్నాం నేను మా చెల్లి అని
అవునా.?
టూ ప్లాజ సెట్స్ తీసుకొని ఇగ నైట్ అల్ట్రేషన్ ఇద్దాం అనుకుంటే వాళ్ళు టైలర్స్ లేదని చెప్పారు
అవునా
ఇగ మా నాన్నగారు ఎట్లాగో తీసుకోలేదు ఇక నైట్ క్లోజ్ చేసేసారు ఈ టైం కి సరే అనేసి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ మార్నింగ్ ఎల్లాం మార్నింగ్ వెళ్ళేసి చి అక్కడ బట్టలు అవన్నీ ఇచ్చేసీ ఆ షన్ ఇచ్చేసి మార్చుకొని ఇంకొన్ని మనం డైలివేర్లు వేసుకుంటాం కదా
అవునవును
లో పెట్టారు చాలా బాగున్నాయి అవి క్లాత్ కూడా చాలా బాగుంది
అవునా
త్రిబుల్ ఫైవ్ కి టూ సెట్స్ ఇస్తున్నారు కోట్ సైట్స్ కాకపోతే చున్నీ ఒకటి
అవునా
కాటన్ వేర్ చూడ్డానికి కూడా చాలా బాగుంది అఫిషియల్ వేర్ ఇంకా మన నైట్ డ్రెస్సెస్ లా ఉంటాయి కాని అసలు నైట్ డ్రెస్ కాదండి లాంగ్ టాప్ వస్తది లాంగ్ టాప్ వచ్చేసి కింద ప్లాజో పాయింట్ వస్తది అది బాగుంది అదే నేను ఒక సిక్స్ పీసెస్ తీసుకున్నా మా ఇద్దరి మా ఇద్ద సిస్ తెరిస్తే మాకిద్దరికి అనేసి సిక్స్ పీసెస్ తీసుకున్న మమ్మీ కా ఏమో ఒకటి పంజాబ్ డ్రస్ తీసుకున్నారు జ్యువలరీ తీసుకున్నాం ఆ తర్వాత చెప్పులు తీసుకున్నాం దాని తర్వాత మనం పండగ కావాల్సిన ఉంటాయి కదా సేమియాలు అవన్నీ తీసుకున్నాం సైబర్ సామాను తీసుకున్నాం తీసెస్ అక్కడిని రీచార్జ్ చేసేసి బయ తె తినేసి బయట తినేసి వచ్చేసాను ఇంకా ఇంటికొచ్చే సరికీ ఎయిట్ థట్టీ నైన్ అయింద అ
హు
వచ్చేసాం మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని పడుకున్నాం ఇప్పుడు
ఊ
మీరు వెళ్ళారా మరి షాపింగ్ కి
ఆ వెళ్ళానండి వరంగల్కి వెళ్ళా నేను
మయంగళలా యిచ్చారా ఎం తీసుకున్నారు మరి
లేదంటే పిల్లలకు బట్టలు తీసుకున్నాను
ఉ ఆఫర్స్ ఏం బెట్టలేదా అక్కడ
ఇటుగా మండి బజార్ లోనే పిల్లలయ్ ఏం హ తీసుకున్నాను ఈ పిల్లల్ని తీసుకోపోతే చాలా చికాగా చేస్తారు కదా టూ వన్ టూ డేస్ పట్టింది జర్నీ ఆ ఆ జర్నీయే కొంచెం మాకు లాంగ్ బస్ క వెళ్ళే సరికి చాలా టైం పట్టింది ఊ ట్రైన్ కెళ్తే కొంచెం రిస్క్ అవ్వకపోగాని మేము బస్ క వెళ్ళేసరికి చాలా రిస్క్ అయింది అందులో పిల్లల చికాక్ చేసేసరికే ఇగ పిల్లల వరకే తీసుకున్నాం ఒకటి బ్యాంగిల్స్ అవి చూసుకున్నాం మమ సిస్టర్ తీసుకు సుకునేదింటే సిస్టర్ వేసుకున్నారు
ఆహో మీరేం తీసుకోలేదంని ఎందుకు తీసుకోవాల్సింది కదా ఏదో పకాస
ఉన్నాయండి వేరే డ్రెస్సెస్ ఉన్నాయి కదా అని వ తీసుకోలేరు
వెళ్తున్నారు మరి పండగకి ఏదైనా మీ మీ వాళ్ళ ఇంటికి ఏ ఏండ్ ఐపోయి ప్లానింగు వైనాందా
ఏం లేదండి ఏం లేదు
హాలిడేస్ ఏం ఇవ్వలేదా మరి ఉగాది టూ రంజాన్ వరకు అనేసి
లేదండి రేపు స్కూల్స్ ఉన్నాయి చాలా మందికి
అవునా త్రీ డేస్ హల్డేస్ ఇస్తే మంచిగ కలిసొచ్చేది పిల్లలకి కూడా అవును మనకిప్పుడు హాల్ మరి రేపెళ్ళి మళ్ళీ ఈ రో సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఇగ
అవును
ఊ ఇంకా ఏంటి ఏం తిన్నారు మర్ రి మార్నింగ్ సైరీ లో మన అది చికెన్ తినర
ఆ లేదు మమ్మీ చేసారు
మమ్మీ సరా ఇంకా ఏంటండి విశేషాలు
మీరు చెప్పాలండి
చెప్పు ఏం చేస్తున్నారు మీ పిల్లలు పడుకున్నారా
పడుకున్నారని ఇంకా చిన్నోడు పడుకోలేదు పెద్దోడు పడుకున్నాడు
చిన్నడుతే పవాడు కొడుపోలే చిచ్చెరి పుడి ఆడు
బ ఇంకా పడుకోలేదండి
ఏదిన్నను వాడ తిన్నాడా అన్న
ఆ వే తజు పన్నీర్ లో చపాతి చేసాము ఇక ఇద్దరి ఇష్టంగా తిన్నారు పన్నీరు
నచ్చిందా మరి మీ పన్నీర్ ఎక్కడ దొరుకుతుందా
ఆ దొరుకుతుంది కానీ ఇంట్లో ప్రిపేర్ చేసాము మండి
అవునా
ఆ పాల్ విరుగు అంతే కదా పాలు విరిగినై వేస్ట్ చేయకుండా ఏం చేసామంటే కొంచెం వే చేసి ఆ క్లాత్ లో వేసి ఏద పెట్టాలి అందులో వాటర్ మొత్తం పోయేలాగా చేసి, బరువు పెడితే పన్నీర్ రెడీ అవుతుంది కాటన్ క్లాత్ లో వేయాలి మొత్తం విరిగిన పాలు ఆ వెరిగిన పాలు కాటన్ క్లాత్ లో వేయాలి మొత్తం వేసి వాటర్ మొత్తం తీసేయాలి అందులో తీసేసి మన్న బరువు పెడితే పన్నీర్ రెడీ అవుతుంది
మ్
మ్
అవునా అంటే ఏటో కంప్ట్ చేసావా టేస్ట్ బాగా వచ్చిందా మరి
ఆ బాగుందండి
హ్మ్
హ్మ్ చాలా బాగుంది స్టేస్ట్
ఆ సేమ్ బయట దాన్లాగా వచ్చింది
హ్మ్
తీస్కున్నారా సేమియా సామాన్లని
ఆ తీసుకున్నామండి
ఎస్ స్తున్నారు
హు
మేము కూడా తీసుకున్నాం ఈసారి మా డాడీ కొంచెం పాాలకోవా మిల్క్ మేనీ ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నారు ఇటు వేరే టే ఇంకా ఏ మంటే కొత్త టేస్ట్ చేద్దామని ట్టుగా ట్రై చేస్తున్నారు
అవునా అండి మీరు ఎవరైనా పిలుస్తారా మరి పండక్కి రిలేటివ్స్ ని
రిలేటివ్స్ అంటే ఇలా పిలుస్తాము
హు
నీ ఇక వాళ్ళు కూడా ఉన్ ఎందుకంటే ఇగ వాళ్ళు కూడా ఇంట్లో చేస్తారని అనుకుంటారు వాళ్ళు కూడా మా అత్తయ్య నైతే పిలుస్తాం మాక్ ఒక్కట్టే మేనత్త ఉంది వది ఇంకా ఆమెనే ఇంకా ఆమెనే మొత్తం పిలుస్తాం పిలు తె ఇంగ తనోచ్చి మేము తను ఇద్దరం సెలబ్రేట్ చేస్తుకుాంటం లాస్ట్ ఇయర్ మా పెద్ద పెద్దమ్మ వాళ్ళు కూడా ఒ చ్చారు దెస్ ఒకసారి ఇగ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేే రే చేసుకుంటా మన్నారు ఆ హు
హు
మీరు పిలుస్తారా మరి ఎవరినైనా
లేదండి నేను ఇప్పుడేే నిను రేపు వెళ్తే నాకు తెలుస్తుందండి హు ఉమ్ మా ఆడిబిడ్డ